ఆ
హలో
హలో
హాయ్ అండి నమస్తే
నమస్తే అండి బావున్నానండి మీరు బావున్నారా
నా బావున్నానండి ఉమ్ ఏం లేదండి ఇప్పుడే తిందామని ప్లేట్
తినలేదండి తినాలి
తినాలి హా ఏం కర్రీ అయ్యో ఇద్దరం ఒకసారేను ఈరోజు మాది సాంబార్ అండి
అవున మాది పప్పుచారండి
అవునా ఇం ఏంటి విశేషాలు ఏం చేస్తున్నారూ ఈ రోజు ఎట్లా గడిచింది హ్మ
చెప్పండి మీరే
గాడ్ గిఫ్ట్ ఫెస్టివల్స్ ఆల్రెడీ సరి కున్నారా
జరుపుకోలేదండి ఈసారి అవునండి మీరు జరుపుకున్నారా
ఆ మేం జరుపుకున్నాం బానే
బానే జరుపుకున్నారా
ఆ మంచి జరిగింది
అవునా
ఇంకేమన షాప్ పింగ్స్ ఇంట్రెస్టింగ్ ఉంటదా చేయడం ఉఉ
మీకు
ఆ రీసెంట్గానే అయిపోయింది
అవున లేదండి
లేదా అయ్యింది స్టడీ కంప్లీట్ అయిపోయింద మీది
కంప్లీట్ కాలేదండి
ఉ హ్మ్
ఇంకేంటి విశేషాలు
చెప్పండి
డిగ్రీ చేస్తూన్నారా
లేదండి స్కూలే
నా
అవును
అవునా
ఎక్కడ అండి మీది
మాది ఇక్కడే దగ్గర లోకల్
అంటే ఎ ఊర్ దగ్గర్క్ అంటున్నా
మొహబ్బాద్
మోహన్బాద్ ఎ నా ఏ విలేజ్ నాది కూడా మోహబ్బాద్ డిస్ట్రీక్ట్ జిల్లా
అవునా మాది కూడా అదే కే సముద్రం మాది
అవునా
మీది
మాది అమ్నగల్
ఒహో అమ్నగల్ళ ఇక్కడే ఉంటది మోహన్బాద్ దగ్గర
హు
హ హు మే మమ్మీ వాళ్ళు ఇంట్లో అందరు బాగున్నారా
బాగున్నారండి
హు
మీ అమ్మ వాళ్ళు బాగున్నారా
ఆ బాగున్నారు ఎగ్జామ్స్ అయిపోయాయా
అయిపోలేదు
ఉహు హు ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయా
అవునండి
టెంతా ఇప్పుడు
నైన్ ట్వంటీ వన్ హలో
ఆ చెప్పండి ఇంకాది ఏ సార్ మరి
మది కాడ్ కొండపోత అంది
హలో
హలో
బ్రేక్ అవుతు
అప్పుడే నస్థానందా
ఆ ఓకే హాలిడేస్ ఎప్పటి నుంచి ఇక
ఏప్రిల్ ట్వంటీ నుంచి అండి
ఏప్రిల్ ట్వంటీ నుంచ హ ఆ చెప్ ఇంకా
చెప్పండి మీరే
హాలిడేస్ కి ఎటు వెళ్తున్నావు ట్రిప్ ఏసారఎటైన
ఎట్లా అన్నీ ఇంటి దగ్గరనే
ఇంటి దగ్గర నే ఉంటున్నారా
హు ఉ
ఇంకేటన్న వెళ్ళక
తిరుగడం అండి ఇష్టం ఉండదండి
ఇంట్లోనే ఉంటావా
ఇంట్లోనే ఉంటా
మ్మ్ హ్మ్
అ ఇంటి దగ్గరనే ఫ్రెండ్స్ ఆ పనికి వెళ్తుందండి
అవునా
అ
ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఉంటారా
మ్మ్ సమ్మర్ లో అందరు ఇక్కడికి వస్తారు రుకథ చాల త ఎంజాయ చేస్త ద
ఆ టైమ్ డెలివీ వాళ్ళు అందరుూ ఉంటే
మ్మ్ ఊర్లక్ష కల్సే మట్టే గడచపోయిది
అవును
మీర ఎక్కడికి వెళ్తారా
మేం ఇట్లా ద ఇంట్లోనే ఉంటా ఎటు వెళ్ళము అప్పుడే స్టార్ట్ అయినాయా
ఎ అన్నడి
హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయా
స్టార్ట్యయి
అంటే బస్కు వెళ్ళి బసుకు వస్తారా మీరు ఇగ ఊళ్లోనే ఉండరాా కొంతమంది ఆర్టీసీ బస్ ఎక్కుతారు కదా చాలా మంది
గవర్నమెంట్ ఏ